హలో హలో
హలో
ఆ అంటీ వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుందండి. చాలా కాలాం చేశారు ఎలా ఉన్నారు.
బాగున్నాం మీర ఎలా ఉన్నారు బాగున్నారా.
బాగున్నానండి.
ఇంట్లో అందరుఎలా ఉన్నారు.
అందరం బాగున్నాము ఆ అందరం బాగున్నాము మీరి ఇట్లా అంతా బావున్నారా
ఆ అందరూ బాగున్నామండి ఏంటి కాలే లేదు ఫుల్ బిజీ అయిపో పోయరేంటి
అవునండి ఎగ్జామ్స్ కదా
హా హా ఓకే ఓకే ఆ మరేంటి ఇంకా ఎగ్జామ్స్ ఐపోతేనే ప్లానింగ్
నెక్స్ట్ ఇ చిన్న పాపా ఇప్పుడు టెన్త్
ఓకే
ఇంక నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నా ఏ ఎటు వెళ్ళాలి డి డిప్లొమా చేయించదామా ఇంటర్ సైడ్ వెళ్ దామ ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు తనేమో డాక్టర్ అవుతానంటుంది
ఓకే ఓకే మ్మ్
కుంటా ఉంటది మా వారేమో లేదు దు డాక్టర్ అవడం ఈజీ కాదు
అదేమో కరెక్టే కానీ ప్రయత్నించాలి కదా ఏదైనా ప్రయత్నిస్తే ఆ కానీ కష్టం దాంట
కానీ అట్లా అలా అల భయం యేస్తుంది ఇంకా మా వాళ్ళేమో అవును ఒక ప్రయత్నం అయితే చేసి చూడాలి కానీ టూ ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి కదా అని అంటున్నారు మా వారు. అదేదో ఎం పీ సి ఏ తీసుకొని ఇంజనీరింగ్ ఏ చేసేస్తే అయిపోత్ ఇది కదా అని అంటారు కానీ మ్ తనకేమో ఇగ పత్ పార్టీకులర్గా పట్టుకుంది ఇక నేను ఇదే చేయాలి ఫిక్స్ అయి
ఇప్పుడు ఉన్న మన మన్ మనం చెప్పిండేది వాళ్ళకి చేయమని చెప్తే వాళ్ళకి బలవంతంగా ఉంటుందండి అదే వాళ్ళకి ఇష్టం వచ్చినట్ మనమేమో అయినాంటే ప్చ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో చేసుకొని వాల్ సక్సెస్గ అనుకోని వెల్ పోతారు
అవును కాకపోతే ఇగ మా వార్ రేమో ఇక డాక్టర్ అవ్వడం అంటే ఈజీ కాదు అంత ఈజీగా ర్యాంక్ రాదు. అన్ చెప్ చెప్పేసి మన ఇండియాలో ఇదొకటి కూడా ఉంది ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది లేకపోతే కూడా కొంచెం మనకి తే మంచిగా అనిపిస్తుంది. పిల్లల్ కూడా ఓకే చదువ్కోన్ అంటే మంచిగా చదివే వాళ్ళకి ఓకే కదా అప్పుడు మనం మనం ఎంత కష్ట ప పడ్డాము అనే దాన్ని బట్టి ఇగ చేసుకోవచ్చు
అవును అవును
అదే అర్ధం కావట్లే ఇప్పుడు తనికి వీ ఇటు చెప్తే బాధపడుతుంది ఆ టైము మా వారు బాధపడుతు సరు అసలు మధ్యలో నేన అయిపోతున్నాను ఏటి చెప్పాలి ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంది మా పెద్ద ద్దమ్మాయి కూడా అదే అనమాట ఏంటంటే నేనె ఎలాగో అను కున్న మీరు నన్ను చేయించలేకపోతున్నారు కనీసం దాన్నన్న చూడండి అది బాధ పడుతది నేనే మీరు ఇలా చేస్తే నేను చూడు సక్సెస్ కాలేకపో పోతున్నాను కదా అని అంటది అంటే తను మాట్లాడేది అయితే కరెక్ట్
కోవాలి కదా మనము తను మాట్లాడేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇష్టాచార వాళ్ళకి ఇష్టమొచ్చినట్లు వెళ్ తే ఇప్పుడు వాళ్ళేం తప్పుగా చెప్పడం లేదు కదా
తను చదవడం బానే చదువుతది మా పాప బానే చదువుతుది కానీ బయట ప్రపంచం అంత కన్నా ఫాస్ట్గుంది గ
అవును అదేమో కరెక్టే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా మార్ పోయింది సిలబస్ వేరే చేంజ్ అవుతున్నాయి
చాలా చేంజెస్ ఉన్నాయి అసలు ఇప్పుడు ఏఐ వచ్చేసాక ఇంకా చాలా చేంజెస్ అసలు ఏఐ ఏం చేయించాలి అసలు డిప్లొమా నుంచి ఇటువెళ్ ఇటొక ఇది మన మామూలుగా అసలు ఇట్లా ఇంటర్ కాకుండా డిప్లొమా నుంచి వెళ్ళాలనేది ఒక డౌ టైతే మా అమ్మాయి అసలు ఇంటర్ లస్ నేను ఎం పి సి ఏ తీసుకుంటాను
ఓకే కే
నా కసలువి ఎం పి సి వద్దు అంటే మ్యాథ్స్ అంటే హార్డ్ కాదు తనకి కాకపోతే తనకి ఇష్టమైంది డాక్ క్టర్ అవ్వాలి అని ఇక ఎవ్వరో ఎప్ ప్పుడో ఎడొ ఎవ్వరో డాక్టర్ ని చూసి ఇన్స్పైర్ అయింది నేను డాక్టర్ అవ్వాలని ఇగ అప్పుడు పట్టుకుంది ఆ అందులో చాలా మందికి ఈ క్యాన్సర్స్ అని అవని వస్ వస్తున్నాయి కదా నేను ఒక మం చి బెస్ట్ డాక్టర్ అవ్వాలి అని అట్ల పాటు కుందనమాట ఇంగ మా అమ్మమ్మ గారి కూడా ఇలాగే అయ్యి కొంచెం క్యాన్సర్ తోనే చనిపోయారు లేదు నేను డాక్టర్ నయితే నేను ఖచ్చితంగా కాపాడుతాను
ఆ ఓకే అవును ఇప్పుడు ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారంటే ఆ అది మనకి చనా సేఫ్టీ కూడా కదా ఏ టైమ్ లో ఏది వస్తు తుందో ఏది పోతుందో అది ఏమి చెప్పలేం కదా
అవును
ఉన్నవన్నీ అనుఎక్పిడ అనుఎక్స్పెక్టెడ్ గా కొందరికి హార్ట్ అటాక్ రావ డం గాని ఇట్లా ఎంత చిన్న ఏజ్ వాళ్ళక అయినా చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే వచ్చేస్తుంది అసలుకి ఎట్లా దవా అదే ఒక ఇంట్లో ఒక డాక్టర్ అనేది ఉంటే ఎంతో బెటర్ ఆ బే అంటారు కదా
అవును కాఏ మా వారేమో అది గట్టిగా పట్టేసుకున్నారు లేదు అనేలా
ఆ చూడండి వాళ్ళు అర్థం చేసుకునేలాగా మీరు చెప్పి చూడండి ఒప్పించండి ఎందు కంటే ఒక డాక్టర్ అంటే ఉండడం అం అంటే ఏజ్ చాలా ఇది అనమా ఒకరు దేవురూట్లాగా ఒక డాక్టర్ ని ఇంట్లో చదిపించి పెట్టుకొని ఒక పది మందికి ఆ ఉపయోగపడతారంటే ఎంతో మంచిది అసలుకు
అవునండి
ఉ అందుకే చూడండి చ అన్నయ్య వారిని ఒప్పించండి
ఆ అదే అదే ఆ ప్రయత్నం లోనే ఉన్నా నేను రోజు
మ్మ్ మ్మ్ ఓకే ఇంకేంటండి విశేషాలు
ఇంకేముంటుందండి ఏమి లేదు చప్పాలి క మీరే ఏదైనా సరే
ఏముందండి ఏం లేదు నార్మల్ గానే అంతే ఇంకేం లేదు నార్మల్ రొటీన్ లైఫ్ ఏ
ఆ
అ ఇంట్లో పని చూడడం డ్యూటీకి వెళ్ళడం ఇంగ మళ్ళీ రోట్ టీన్ పిల్లల్ని చూసుకోవడం ఇదే రొటీన్ అంతే
అంతే కదా ఇప్పుడు ఈ రోజుల్లో
మ్మ్ హ్మ్ ఎక్కువ కూడా ఎవరు పట్టిచు కోరు ఇప్పట్లో ట సిటీల్లో గాని టౌన్ ల్లో గాని ఎక్కువ ఎవరు పట్టించకోరానికి ఎక్కువ నేను బయట ఎవరినంటే ఏమంటే ఏమన పలకరిస్తాను. ఇంకా అంతే అంటే ఇప్పుడు అం హా అట్లా అయిపోయింది సిచ్ వేషన్ ఇప్పుడు హ్మ్ ఆయ్ ఇప్పుడు విలేజ్ లో అస్లు విలేజ్ లో అయితే పక్కన ఇంటి పక్కన వాళ్ళు అంతా కూచ్చుని అదాతరా అట్లా మాట్లాడేది వేరు. ఈ సిటీలో ఎవరు పట్టిచ్ ఉంటారు ఎవరు పట్టిచుకోరు వాళ్ళ పండ్లు వెళ్నామా వచ్చినామా స మన ఇంట్లో పని చూసుకుందామా అనే టైప్ లో ఉంటారు ఇంగెక్కడ కలిసిపోతారు ఇంగెక్కడ బాగా మాట్లాడతారండి చెప్పండి అంతే కదా ఇంకేంటండి విశేషాలు
హ్మ్ ఇంకేముందండి ఇగ ఇదే డిస్కషన్ నాకేం లేదు గాని పిల్లలకి ఎక్జామ్స్ అయిపో పోస్తున్నాయి ఇక ఎగ్జామ్స్ అయిపోయాయింటే ఇక ఆల్రెడీ వస్తూనే ఉన్నారు ఇంటికి మా దాంట్లో జాయిన్ చేయండి ఎగ్జామ్ పెట్ట ఒకసారి మేము ఎగ్జామ్ పెడతాము ఒకసారి చూడండి తనకి ఎట్లా వస్తున్నాయి స్టార్ట్ ఇట్ల ఇలా అని చెప్పేసి వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా అప్పుడు
ఓకే
కోడం బెటర్ కదా అనిపిస్తుంది
హ్మ్ మ్మ్ ఓకే అలాగే చూడండి ఒప్పించండి ఒప్ మంచి చదివే కదా అదేమన్నా కొంచం అలా ఇలా ఏమన్నానా సో డాక్టర్ అంటే ఎంత వాల్యూ ఉంది తెలుసా ఒక డాక్టర్ కి
హ్మ్ అదేనండి
ఒప్పించండి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతది కదా
ఆ అదే తీసుకెళ్ళి అక్కడ కూడ చూపించాలి వాళ్ళు కూడా చెప్తారు కదా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో చెప్పించుదాము ఆ అంటే వాళ్ళకు కొంచెం తెలుస్తది కదా
అవును అవును
ఆ అట్లా అని చెప్పేసి అనుకున్న నేను
ఒకే
వాళ్ళు కూడ చెప్తే మా వాళ్కి కూడా కొంచెం అర్థం అయితది అందరు డాక్టర్స్ అవ్వాల కానీ లేదు అందరు ఇంజనీర్స్ ఎ అవ్వాలని లేదులే కాని తన ఇంట్రెస్ట్ తనకి ఇంట్రెస్ట్ లేకుండ వేరే ఫీల్డ్ లోకి వెళ్ళినా
ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏదా మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ టాలెంట్ అంత ఏదాని మీద ఉంటుందో మనం వాళ్ళకే దానికే సపోర్ట్ చేయాలి హ్మ్ ఆళ టాలెంట్ ని వేస్ట్ చేయ కుడదు ఇప్పుడు మన లైఫ్ లో ఎటో మనకు టాలెంట్ ఉన్నా కూడా మనము ఉన్న మన అమ్మ వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి వల్ల మనము మన టాలెంట్ ని ఉపయోగించుకోలేకపోయినాము కానీ ఇప్పుడు అట్ల కాదు కదా జన చల మా పోయింది మ్మ్ ఇప్పుడు వీడ్ జనరేషన్ తగ్గట్టుగానే ఇంకమ్ కూడా ఉంది సో చే ఇది అనిపియచ్చు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పుడు మనము ఆ వాళ్ళ టాలెంట్ నీ ఫు పూఫ్ చేయించుకునే ఛాన్స్ మనం ఇయ్యాలే లేమమ్మ
అదే నేనైతే తను గట్టిగా పట్టేసుకుంది నేనే డాక్టర్ ని అవ్వాల్సింది అని గట్ గట్టిగా అనేసుకుంది అసలు ఇగ ఎంత గట్ గట్టిగా బలంగా నమ్మేస్తుంది అంటే ఇగ అసలు ఇంకెవరు గూడా ఏచు ఎవరు జెప్పినా ఇగ వినదు అంత బలంగా నమ్మేస్
చదివే పిల్లలగా బాగా చదివే పిల్లులు డాక్టర్ అవుతాం అనే ఇగ అన్నప్పుడు ఇంగ దాంట్లో భయం లేదు కానీ కష్టపడాలి
అవును ఎందుకంటే డాక్టర్ అంటే ఆన్ ఆ అదే ఇప్పుడు ఓసీలాకి చాలా ఫాగాయి ఇది గదా అంత తేలిగ్గా ర్యాంక్ తిరాదు
అవును
అదే అసలు అది ఒక భయం మన్ మాట్ టీ ఇప్పుడు వంద అగా రా మన్ చాలా మంచి ర్యాంక్ వస్తాయి తప్ప అసలు ఆ ఏం అసలు ఎంపీసీ తీస్ కున్న గాని మంచి ర్యాంక్ వస్తేనే లేకపోతే చదువుతున్నారు అందరు ఇంజనీర్లు అవుతున్నారు కానీ అక్ అట్లా గాదు గదా దాంట్లో ఏముంది ఉ అదే అనుకుంటున్నాను నేను తను అయితే చదువుతది బాగా చదువుతది అసలు ఉమ్ కాదు అదే ఉమ్
అలాఅలాగే తేతు తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్న ఇప్పుడు తన టాలెంట్ ఉపయోగించుకునే అంత ఇది ఛాన్స్ మీరు ఇవ్వాలి
అంతే ఇగ తను ఒకవేళ నా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే తను ఒకవేళ డాక్ ఇప్పుడు గాక పోయినా కనీసం నేను మామూలుగా అనుకుంటున్నాను మడక్ కనీసం ఏదో ఒక హాస్పిటల్లో సిస్టర్ గా అయినా చేస్తంది
ఆ
రిచ్ కాదు కదా అని అనిపిస్తుంది
ఓకే ఓ
ఎందుకంటే శిశు సిస్టర్స్ అవసరం అయితే చాలనే ఉంటది ఇగ
హ అవును
ఇప్పుడు ఒక హెడ్ నర్స్ అలా ఉంటే అసలు చాలానే బాగుంటంది ది అది
హ సరే అండి అట్లా అలాగైతే మళ్ళీ కాల్ చెయ్యనా
ఆ సరేనండి బాయ్
ఉ